లో
హలో
ఆ చెప్పు చెప్పు ఎం చేస్తన్నావ్
ఏం లేదు ఇప్పుడే ఫ్రెష్ప్ అయినా ఊరికె వెళ్దామని
అవునా ఏ ఊరు వెళ్తున్నావ్
ఇక్కడ దగ్గరే ఇల్లందులో టేకులపల్లి అని అమ్మమల్లూరు
ఆహా ఎలి
అమ్మమ్మల్లూరు పండగదా ఆ పండగ దసరాగ ఇక్కడే బాజర్ వస్తారు మా దగ్గర ఆ ఇక్కడే ఇక్కడే ఊర్లోనే జరుపుకుంటాం
ఆహా
అందరం వెళ్ త్త ఫ్యామిలీ అందరం వెళ్ళి ఆ ఈ దసరా ప పది రోజులు చాలా బా చాలా బాగా జరుగుతది
సంక్రాం అంతి అంటని ఇంటికి తీసుకొస్తా ఉంటారు కదా మనం పన్ను ప
అవును అయితే ఈ సంక్రాంతి కూడా చాలా బాగా జరుగు మూడు రోజులు జరుగుత పండగ ఫస్ట్ రోజేఏమో భోగి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటరు కదా భోగి రోజు భోగి పండ్లని ఆ పిల్లలకి ఇట్లా భోగి పండుగ విషలు పిల్లల మీద పిల్లల్ని కూర్చోబెట్టి, అందరినీ ఆ కొన్ని భోగి పండ్లు అని అంటరు అన్ని పండ్లు కలగలిపి, ఇట్లా తల మీద నుంచి కో పోసర్ అనమాట రెండో రోజెమో సంక్రాంత్రీ సంక్రాంత్రి రోజుఊ మొత్ పండిన ధాన్యం అం అంత ఇంటికి ఆ పండిన ధాన్యమంతా ఇంటికి తెచ్చి ఆ మొత్తం ఆ పూజ చేసుకుని, పశువులు ఉంటాయి కదా పశువులు మన ఆవులు లు మేకలు గేదెలు ఇ ఇవి ఉంటాయి కదా ఆ వాటిని మంచిగా అలంకరించి పూజ చేస్తారు సెకండ్ డే మూడో రోజేమో కనుమ కనుమ రోజు అన్ని కలగలిపిన కూరని అన్ని కూ అన్ని ఏది మనకు వచ్చిన పంటుంటది కదా అన్ని కలిపి పి వండుతారన్నమాట
అవును అన్ని కూరగాయలు అన్ని కలిపేసి ఉంట మా ముగ్గుల పోటీలనా అవి చ కోడిపందాలూ ముగ్గు ళవన్నీ జరుగుతయ్ మా ఊర్లో కూడా
ఆహా కోడిపందాలు ముగ్ ముగ్గుల పోటీలు ముగ్గుల పోటీలకి ప్రైజలు ఉంటాయ మల్ల
ఆ ఖచ్చితంగా పెద పెద్ద ముగ్గులు వేస్తారు పెద పెద్ద ముగ్గులు వేస్తారు దానికి
ఆహా
ప్రైజ్ జరుగుతాయి వంట ళని చేస్తా ఉంటారు
ఆహా మా దగ్గర గాలిపటాలు ఆ ఆ పండగా రోజు అరిసెలు సకినాాలు ఆ అరిసెలు సకినాలు హలో వినపడుతుందా
అ చేప్ ఆ వినిపిస్త్
ఉ అరిసెలు సకినాలు కారపూస బాజర్ స్తారు హెడ్ ఫోన్స్ లేవు తీసేసా తీసేసా చెవులో చెవులోనే పెట్టుకోనీ మాట్లాడుతున్నా ఉ అయి తే మా దగ్గర సం సంక్రాంతి తర్వాత కనుమ రోజు పతంగుల ఫెస్టివల్ ఇల్లు అంటే ఫ్లై ఇవి ఉంటాయి కదా కైట్ కైట్ ఫెస్టివల్ ఎట్లా అంటే పందాలు పెడతారు మా దగ్గర పందాలు పెడతారు దాంట్లో కూడా ఒక ఇంకో పతంగిని ఇంకో పతంగి ఇట్లా కట్ చేసుకుంటూ వస్తాం ఆ ఆ ఎవరు గెలుస్తారని అట్లా ఎవరి ఎక్కువ తే ఇచ్చామనుకో కట్ చేసామనుకో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అట్లా వస్తా ఉంటది ఇట్లా మేము ఈవినింగ్ టైంలో కట్గా చాలా బాగా జరుగుతుది.
ఎక్కువ సంక్రాంతి అదికులే వస్తాయి. కదా సంక్రాంతి అయితే
ఆ జనవరి పదమూడు, పద్నాలుగు, పదిహేను ఇంకా అదే ఎక్కువ అంతే మాక్సిమము నైన్టీన్ లోపు థర్టీన్ లెవెన్ లెవెన్ స్టార్ట్ అవుతుది. ఒక్కోసారి లెవెన్ నైన్టీన్ మధ్యలో ఉంటది ఇప్పుడు ప్రతి సంవత్సరం మాక్సిమము పదిమూడు
అదే ఎక్కువ అందరూ ఓ రథం ముగ్గులే వేస్తా ఉంటారు. అప్పుడు ఎక్కువ రథం అ
అవును భోగి రోజు భోగి రోజుమో ఈ పాత సామాన్లు ఉంటాయి కదా. పాత సామాన్లు ఇంట్లో పాత సామాన్లు ఉంటాయి కదా. ఇవి మంచాలు అవి ఇవి
ఆ
పాడైపోయిన కుర్చీలు అవన్నీ త వచ్చి భోగిమంట పెడతాం. మేము భోగిమంట పెట్టి ఆ చుట్టూ ఇవంటి కోలాటాలు ఆడుకుంటూ నైట్ అంతా సంబరాలు చేసుకుంటాం.
గిబ్బేమ్మలు కూడా పెడత వస్తారు. కదా ఇట్లా తయారు చేసి ముగ్గులు మధ్యలో
ఆ గొబ్బెమ్మలు పెడతారు హరిదాసులు వస్తారు. ఏది ఆవును తీసుకొని వస్తారు అనమాట. ఆవును తీసుకొని ఇంటి ముందుకు వస్తారు. సారు ఆ హరిదాస్ పాటలు పాడతారు, చాలా బాగా జరుగుతుంది. రండరా మేము అట్లా సం సంక్రాంతి ముగ్గు అయిపోయిన తర్వాత
అది దసరా కూడా మా ఊర్లో పాజరికమ్మలు ఇవన్నీ
అవునా
పేరు మాముూలుగా దసరా కూడా ఊర్లో సదులు బతుక
అవునవును
ఉకమం
బతుకమ్మలు ఆ ఫ అం ఇవి
చేసి
ఎ ఎంగిలి బతుకమ్మ సద్దుల బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఇట్లా తొమ్మిది బతుకమ్మలు చేస్తారు కదా
అవును చేసి బాగా చీ అది పూలన్ ఇ ఎక్కడెక్క మంచిగా బతుకమ్మని పే పేర్చి బతుకమ్మలాడుతరు బతుకమ్మల ఆడి సాయంత్రం తీసుకెళ్ళి పెడతరు అనమాట టూ చాలా ఉంటా ఉంటాయ్ ఫేమ మసి మనొకసారక్క జాతరలు కూడా జరిగిన కదా
జరిగినాయ్ జరిగినాయ్
సారక్క జ ఆ దాన్ని పో ఇట్ల చేస్తారు కదా ఆనవాయితిగొస్తుంది కదా
ఉహూ అయితే మా ఊర్లో ఆ మయా మా ఇంటికి దగ్గర్లో అవునవును మా ఇంటికి దగ్గరలో ఆ చిన్న ఆ ఎస్టి లంబాడి తండా అని ఉంటది వాళ్ళు తీజు పండుగ జరుపుతారు చాలా బాగా జరుపుతారు అ అది కూడా అసలు ఆ కల్ చరు చాలా బాగా జరుగుతాది
అవును గోధుములు గోధుమ గోధుమలన్నేసి
అవునవును
ఏసి తీచి పందాగప్పుడు ఇప్పుడు వస్తరు ఆ
పెంచుతారు ఆ తీజి పండుగ ఏందంటే పెళ్లి కాని ఆడోళ్ళు ఉంటారు కదా పెళ్లిగాని ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇట్లా గోధుమలు ఇట్లా పెట్టి ఒక చిన్న తట్టెలో పెట్టి దాన్ని రోజు పద్నాలుగు రోజుల దాకొచ్చి వాట పోసుకొని ఆ అంటే చూడకుండా పోస్తారు అది ఒక పద్నాలుగు రోజుల తర్వాత మొలకెత్ ఎత్తిద్దనమాట మొలకెత్తిన తర్వా తా ఇగ మొక్కుకొని అది కట్టన్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి పెళ్ళి కానిపిల్లలు ఇక పెళ్ళి కావాలిని జాబ్ రాని పిల్లలు జాబుల్ రావాలి అని నే ఇట్ల కోరికలు కోరుకుంటా ఉంటారు కోరుకున్న తర్వాత ఆ రోజంతా చాలా గ్రాండ్ గా ఆ పండుగ జరుపుకొని సాయిన్
పండుగ జరుపుకొని సాయంత్రం మేమో
నిమజ్జనం చేసేసి వస్తారు మా దగ్గర మా ఊర్లో వినాయక చవితి వినాయకుడు విగ్ గ్రహం కూడా చాలా బాగా జరుప్ స్తారు ఇక్కడ
వేలం పాటేస్తారు కదా లడ్డూలు చాలా ఏ ల్ అంత కాస్ట్ పెట్టారా చాలా మల తీసు కుంటారు వేలం పాటేసి ది చాలా మం ఎంత కాస్ట్ే తీసుకోనింటే పొలాాలలో వేసుకుంటారు కొంతమందిర కొంతమంది ఇంట్లో అందరికి పంచు పంచుకుంటారు అంటే మంచి జరిగిది
మం న్ మంచి జరిగద్ది అని అవునవును మంచి జరిగద్దని ఆ
ఆ
లడ్డుూ పాట ఉంటది మళ్ళా గుమ్మడికాయ పాట కూడా పాడతారునమాట అది గుమ్మడికాయ తీసుకొచ్చి టి గట్టుకుంటే అంత శుభం జరుగిది ద్దనే ఆ ఆ పోయిన సార్ దీపావళి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం
దీపావళి యా ఓకే కదా మనకి దీపావళి రోజు చాలా మంద్రు ఆ అలా క్ష్మీ పూజ లష్
లక్ష్మీ పూజ పొద్దున్నే ఆ పొద్దున్నే జరుప్ తం
అ మన తెలంగాణలో చాలా వరకి ఇగ
కూడా జరిగిన తర్వాత సాయంత్రం మేము అంటే ఎట్లాంటి అంటే అంత ఆర్గానిక్ క్రాకర్స్ ఉంటాయి కదా అవి కాల్చాము పోయిన సారి మేము
ఆహా అదే బెస్ ఇట్లే ఎందు ఉంది కదా మొత్తం ఉత్తావనా అంతా
అవును వాతావరణం పా మొ పాడవ్
అదే కదా మంచిగ ఉంటుంది చాలా మందికి ఇప్పుడు తయి ఆ
అవును పాపం ఇంత ముందు అసలు చాలా పిచ్చుకలుగా అనిపించాయి ఆ ఇప్పుడు ఆ ఆ యొక్క పొల్యూషన్ వల్ల పిచ్చుకలు కనబడడం మానేసేయి కనబడట్లేవు ఈ హనీ బీస్ అని ఉంటాయి కదా తేనెతగలు బి అవి అవి కూడా కనిపించట్లేదు తమ్ము ఇంకా అట్లా కాదని ఈసారి ఆ ఏది
ఆ
ఇంకా దగ్గరలో రంజాన్ కూడా ఉంది రంజాన్ రోజేమో మంచిగా పాయసం చేసుకుంటాం మేము సేమియా సేమియా పాయసం
ఆ ఇంగ రంజాన్ అంటనే స్పెషల్
ఆ సేమ్యా
వాళ్ళు మీరు వాళ్ళు బాగా చేస్తారు
కీర్ అను
హలో ముస్లిమ్స్ అయి
చాలా ఇష్టం నాకు ఇడు
మంచిగా ఎకి సర్ వే వేరే వా వాళ్ళు వాళ్ళు చేసిన టేస్ట్ వాళ్ళు చేసిన బిర్యానీ టేస్ట్ వాళ్ళు చేసిన కీర్ టేస్ట్ వానికే స్పెషల్ కదా
అవును అయితే ఇగ ప పండగ మేము కూడా జ చెప్పుకుంటాం అది జరుపుకుంటాం క్రిష్ క్రిష్ సరే సరే అప్ప
పండి
క్రిస్టమస్ క్రిస్టమస్ జరుపుకుంటాం రంజాన్ కూడా జరుపుకుంటాం అంతా ఈ అందరం బాయ్ బాయ్ అనుకుంటూ చాలా బాగా సే
హా ఓకే ఓకే ఓకే
సరే అబ్బా
ఆ హు బా